హలో!
బాగున్నారన్నా?
బాన్న బుజ్జీ మీరుబాన్నారా?
హలో!
హలో!
వాయిస్ కట్టవుతూ ఉంది.
హలో!.
ఆ మరి ఇప్పుడు వినిస్తుందా.
బుజ్జీ వినపడుతుందా.
ఏమన్నా ఏం తిన్నావు.
ఏం అట్లా హైవేకి వచ్చినాం కేఫ్ లో టీ తాగుదామని
ఇప్పుడు సమ్మర్ లోటినా
అంతే అట్లా ఇడ్లీ తిన్నాము.
ఉ ఏ డ్రింక్స్ ఏమైనా తాగుతారు కానీ సమోసా స్పెషల్ గా టీ తాగండి.
ం లక్షలు
వాయిస్ కట్టవుతోంది.
వాయిస్ వినపడలేదా?
ఆ ఇప్పుడు వినిపిస్తాంది. అప్పుడప్పుడు కట్ అవుతాంది.
నెట్వర్క్ ఉన్నట్లుంది. ఇష్యూ ఉన్నట్లు ఇంకేం బుజ్జీ
ఇప్పుడు టీ స్టాల్ ఉన్నాయ?
హలో!
ఇప్పుడు ఈ సీజన్ లో గుడా టీ స్టాల్స్ పెట్నారా?
ఆ
వాళ్ళెవరో మేధావులు
ఇక్కడంతా బాగా డెవలప్ అయిపోయాం.
డెవలప్ అయింది. సమ్మర్ లో టీ తక్కువ కదా ఎదన్న మజ్జిగ. జ్యూస్ లు పెడతారు కదా
అట్లా, టీకి సమ్మరు. వింటర్, అట్లా ఏముండద్ అండ్.
అవునా.
నాకు అంతే, ఓ అన్నా కాఫీ తాగితే సెట్ అయినట్టు అనిపిస్తుంద్.
ఈ ఇట్లా ఈవినింగ్ పూటా నైన్, టెన్ పైన వచ్చినాం అంటే, బగ్ క్లైమేట్ బాగా, చల్లాగా ఉంటాది. ప్రశాంతంగా ఉంటుంది మేనా. వన్ అవర్, టూ అవర్స్ ఉండి, ప పదకొండున్నర అప్పడ్ దింట.
హైవేల ఏం చెత్తవ్ అన్న వన్ అవర్, టూ అవరు.
టీ దాక్కుంటా, ఫోన్ ఒత్తుకుంటా
టేబుల్ లేేస్ పెట్టారు.
ఆ.
టేబుల్స్ ఉంటాయి, కుచ్చున్ఉంటారా.
ఆ టేబుల్స్.
అ
శబ్దం రోడ్ అంతా. పోవాల్ ఫెస్టివల్క్ పోవాలి, ట్రై జేయాలి.
ఏ ఏ రోజు అంటా, మీ ఊర్లో పండగ.
నైన్టీన్త్. నైన్టీన్ తు, ఇంగా ఈ రోజు అవి క్లీన్ చేసే టట్టున్నారు.
ఆ మామూల్ గా ఆ రోజు అమావాస్య అని, ఫ్రైడే చేస్తన్నారంటడి చాలా మంది.
అవునా, మరీ అదేం అంత ఐడియా లేద్.
క్లీన్ అయిపోయిందా, మీ ఇంట్లో అయితే.
ఆ.
మీ ఇంట్లో, క్లీనింగ్ అయిపోయిందా.
ఈ రోజ్ అయిపోయింది. మా చిన్న పాపమ్, మా అమ్మ అంతా చేసేసిన్
చిన్న పాప ఎవరు?
ఇప్పుడు మాక్క కూతుర్ సాగుకుంటాన్న అని జెప్పిఉంటి.
సొంతం అక్కుంద మీకు,
మా పిన్నమ్మ, కూతుర్ బిడ్డ.
ఆహా ఉమ్ ఏ ఊరు అల్లాది.
ఆ.
వాళ్ళదే ఊరు?
మనురు పక్కనే, ఒక సి ఎయిట్ కిలోమీటర్స్. ఫై కిలోమీటర్స్.
ఏం అట్లా మీరు సాక్కుంటానని ప్రాబ్లం, వాళ్ళ వాళ్ళు బాగాలేరా సిచ్యువేషన్.
అంతేంలే బాగుంటారు ఆళ్ళు. మాకే ఆడపాప లేదని ఇంట్ల. మాయ్ అమ్మకి తోడుగా ఉంటుందని, పుట్ ట్టిన ఒక త్రీ ఇయర్స్ కి మేమ్ పిలిచిక .
పోతుందా అక్కడికి.
తక్కువ పోయేది ఇప్పుడు.
బ
మళ్ళ కొడుక్, కూతురు ఉండి ఉంటే ఉమ్ కొడుకుని మా పిన్నమ్మోలు పిలుచుకొని ఎళ్ళిపోయరే సాక్కుంటామని. కూతురుని మేము పిలుచుకచ్చుకునేసం.
వాల్ ఏం జెత్తా ఉన్నారు.
ఆళ్ళు ఓన్లీ డబ్బులు సంపాదించుకోని, ఇల్లు గట్టుకొని తినుకుంటూ ఉంటారు.
పిల్లలు తింటున్న అనిపించేసి
ఉ అంటే
వాళ్ళ పని బాగుంది
ఉ
అయితే బాధ్యత ఉంది అంటాం నీకు కూడా
ఆ
నీకు కూడా ఆ పాప బాధ్యత ఉంది అంటావు
ఖచ్చితంగా నెక్స్ట్ స్కూల్ గే ఇలా ఒడిసీ యూనివర్సిటీకి
యూనివర్సిటీ కేళ అప్ అండ్ డౌనా
అప్ అండ్ డౌన్ హాస్టల్లో పెడదామంటే మాయమ్మ వద్దు అంటంది ఉండలేదు కాని అప్ అండ్ డౌను ఆయన అబ్లు సారు వైకాలేజ్ లో జాయిన్ అయినాడు ఫోన్ చేస్తే ఒక రోజు చేసినాను ఇప్పుడు డైరీ చేస్ అసలు వారం వారం రెండు సార్లు నిన్న చేసినాడు ఈ రోజు చేసినాడు ఎప్పుడు వస్తావు ఎప్పుడు ఆయన జాయిన్ చేపిస్తా ఆ ఊరికేనే చేసాడు కదా రా అను
అదా హాస్టల్ వద్దు లేండి నా దగ్గరే కదా ఎంత సేపు
గిర అది కాక మన ఊర్లోకి వెహికల్ వస్తుంది
అదే అదే అప్పుడే వస్తాందమ్మా చదువుకున్నప్పుడే
ఆ ఇంకా దానివల్ల
ఆ
ఓరిని ఇంటికాడే సరిపోతాదాటా
ఇప్పుడు ఎన్ని ఏళ్ళు ఆ పాప కి
ఇప్పుడు ఆ వానికి ఏం ఫిఫ్త్ క్లాస్ ఇప్పుడు ఇయర్స్ ఏమో ఉంటాయి
టాంటే టెన్ ఇయర్సా నైన్ ఇయర్స్ ఉంటయి
ట్వలివ్ ఇయర్స్ ఉంటుంది ఫిఫ్త్ క్లాస్ కు
వాళ్లు ఒత్తైతుకు పోటీన్నా
అవునా
తెలీదా ఏం అంటారో తే టిటిసీతా రాలేదా
వచ్చింది ఇప్పుడు చదువు లేదు కదా పక్కన పెట్టెసినం కదా
అయ్యొయ్యో ఎంబుడే చవింది అల్లా మాకే కట్టుకుంది
ఆ
అ అయితేప్పుడు నెక్స్ట్ వేస్తాన్నావా మస్ పకృ దీనికి వేస్తానవా
ఆ అంతా అక్కడ స్టాఫ్ అంతా చేంజ్ చేసినారు అనమాట ఎవరెవరు అందరిని పట్టుకొచ్చినారు
ఆ
ఇంగా అందుకనే ఇంగా మస్తాది ఎట్లా వెస్ట్ ఇక మన ఊర్లే బస్ రాదు మళ్ళీ కొండ వాళ్లకి ఆ డ్రాపింగ్ అట్లాంటి పంచాయతీ పెట్టుకోకూడదు అని
ఉ
ఇదైతే ఊర్లేకె వస్తాది
ఆ ఇప్పుడు ఊరులోనే పోతందా
ఆ
ఊర్లోనే పోతాందా స్కూల్ కే
ఆ స్కూల్ లో ఊరులేవు ఆటా
మీ ఊరులో స్కూల్ ఉందా గవర్నమెంట్ స్కూల్
ఉ
ఆహా
నెక్స్ట్ ఆయన చూస్తే, మన ఊరిలో ఎక్కువ పోతున్నారా స్కూల్ కి
ఆ అవ్
పల్లవాళ్లతో కలిసిపోవతలేంగా సరే
అన్న అంటుంద మామ అంటుంది మామ అన్నే కదా మా
మామ నే
ఉమ్ ఎవను తీసుూబతవా లేద్ పోయిట్ అద అ
వారం వారం చికెన్ వంపిసా ఈరోజు ఎవరు పంపిలేదు ఇల్లు కడిగేసిన గానీ ఆ
అడ చెప్పినావా ఎరకన్నా షాపు
లేదు మన ఊరు పిల్లలు ఉన్నారు మనకి ఫ్యాన్స్ ఎక్కువ కాద జస్ట్ ఓన్లీ ఆర్డర్ ఇస్తే అడ ఇంప్లిమెంట్ అయిపో
డబ్బులు అంటే ఎన్నైన్ ఇంప్లిమెంట్ అయితది
ఆ
డబ్బులు ఉంటే ఏందని ఇంప్లిమెంట్ అయితది
లేదు లేదు అప్పుడు పాపం మనం డబ్బు లేకపోయినా అప్పుడే డబ్బులున్నా లేకపోని ఇంటరు మనమాట ముందు నుంచే ఉంది కదా ఫాలో ఫాలోంగ్
అదే అదే కొంత మంది మంచిత నానికి కూడా ఇది చేస్తారు
అయి
పర్లేదు అడుతుంద ఏందన్న తియాళ్ళ అది కాళ్ళని
నేను నెలలకు ఒకసారి ఇదకీ పంపిస్తాను. అన్నమాట టూ థౌజండ్ త్రీ థౌసండ్ స్నాక్స్
ఉమ్
ఇంకా అవి తింటనే ఉంటుంటారు ఆడేంది కొన్నింది తినేది ఇక్కడ మనకి ఆ ఆఫర్స్ ఉంటాయి కదా
ఎక్కడా మీ దాంట్లోనా
ఆ అమెజాన్ దాంట్లో
ఆహా బాగుంటాయా క్వాలిటీ
మంచిగుంటాయి
మాకాట్ల పంపించిన మేం పే చేస్తాంగ
ఈ రాత్రి పంపించేకి ఎట్లాన పంపించేది ఎట్లా అని ఆడ ఎవరు తెలిసినోళ్లు కూడా రారు ఆ ఊరికి
అ బస్ లో బస్సులో పంపించు కొరియర్ లో
బస్ కొరియర్ లోన
హ్మ్మ్
పుట్టపర్తి లో స్టోర్ ఉంది మంది
ఆ
దాంట్లో యాప్ నెక్స్ట్ లాంచ్ చేస్తాం నెక్స్ట్ టార్గెట్ నా పుట్టబర్తే కేటగిరి
వావ్ మేము ఏమన్నా పనుకొస్తామ యాప్ కి ఎవన్నా పనుకోస్తామ
దిన్ ఈ ఫీల్డ్ లో సెట్ కారు
ఎమ్ అట్లా
ఓన్లీ బాయ్స్ ఎక్కువ మంది ఫీల్డ్ వర్క్ కదా అంతా డెలివరీ చేయాలా
అవ్
అట్
ఫీల్డ్ వర్క్ ఎట్లాన్నాయా ఆ స్నాక్స్ కొంచెం బాగుంటే నా కూతుర్కి ట్రై చేస్తా
నేను ఆర్డర్ పెట్టిస్తాను నెక్స్ట్ లాంచ్ చేస్తాను మద అమెజాన్
ఎప్పుడు
టైం పడుతుం మేమంటే రీసెర్చ్ చేసిన ప్రకారం చూస్తే తెలిసిన వాళ్ళు కాన అందరిని అడిగితే ఎవరు ఆర్డర్ పెట్టారంట కొరియన్స్ కూడా ఈ ఊరు అంతేం పట్టించుకోరంటడి కదా అంత మందిరంలో కొన్నా ఉడము అట్లా చేస్తున్నాండి కదా
ఇక్కడ మందిరము సూపర్ బైజార్ ఇవి ఎక్కువ
ఆ దానివల్ల జరగదు అంటున్నారు దాని బదులు కదిరి జరుగుతంది ఎక్కువ అని
ఆ కదిీర్లో ఇట్లా స్టోర్ లేదు కదా
ఉంది కదా
అంతే ఎట్లా బాబా దగ్గర త
ఆ అట్లున్నారు అట్లేదు మాగున్నాయి
ఆ
దానికి చూడాలని ఇస్ట్ టార్గెట్ కదిరి పెట్టుకును
మీది కాదు ఇప్పుడు మీ దాంట్లో బుక్తి ఒకవేలా స్నాక్స్ వస్త నేను అనంతపూర్కి వచ్చి కలెక్ట్ చేసుకుంటాను తక్కువ పడతాయింట ఆధార్ కార్డే కదా
ఇప్పుడు అమె యాప్ ఓపెన్ చేసి ఫైవ్ వన్ పిన్ కోడ్ జస్ట్ ఫైవ్ వన్ ఫైవ్ డబల్ జీరో వన్ ఎంటర్ చెయయిి
అమెజాన్ ఫరస్ట్డ్ డబల్ జీరో వన్
దాంట్లో అమెజాన్ ఫ్రెష్ అని ఉంటుది అమెజాన్ దాంట్లోనే
ఫో పం చేెస్ అన్ని చెక్ చెయయి
హలో
హలో
కరట్ అవుతాన్న మళ్ళీ చేస్తాను వాయిస్ కట్ అవుతుాంది